ఆ ఎమ్ చేస్త స్తున్నరండి నమస్తే
నమస్తే అండీ నమస్తే కానీ ఇప్పుడైతే ఏం చేస్తలేనండి ఏం లేదండి డి ఇప్పుడే ఫ్రీ ఉన్నా అండీ చెప్పండి మీరు ఏం చేస్తాతండ్రు ఎంధీ ఆ ఎమ్ చెస్తాన్రు హలో హలో
హలో హలో ఆ ఇప్పుడే వినబడుతుంది ఇప్పుడే వినబడుతుంది చెప్ప పండి
ఆ చెప్పండి అండి ఏది ఏమి విశేషాలు ఏంది ఏం చెస్థండ్రు
వినిపిస్తాత లేదండి మీది
ఆ
అది
ఓకే నో ప్రాబ్లం నేను ఫ్యాక్టరీలో వర్క్ చేస్తాను అండి ఇవాళ వెళ్ళలేదు ఉమ్ అంత ఫ్రీగా ఉన్నా ఉమ్మ్
ఏం ఫ్యాక్టరీ అండీ
పేపర్ ఫ్యాక్ట్రీ ల చేస్తా అండి
పేపర్ ఫ్యాక్టరీ అంటే పె పెపర్ ఎలా వెల్తదండి
పేపర్ చూడండీ మన సువాబుల్ కట్టే ఉంటుంది అది సువాబులు కట్టె అంటే ఆ చెట్టు ఎట్లా ఉంటధాంటే సన్న మాకు క్కులు ఉంటయి అటు ఇటు ధో అస్ సువాాబు చెట్లు ఎక్కడైనా నాటుతాయి అవి ఎక్కడంటే అక్కడ వస్తాయి కానీ అది ది ఆంధ్రా నుంచి చెప్పిస్తాడు మన కంపినోడు
ఉ
లోడ్ల తోని హ తెప్పిచ్చి ఏం చేస్తాడు మళ్ళ లోడింగ్ చేసుకుంటాడు అన్లోడింగ్ చేసుకుంటాడు అన్లోడింగ్ చేసుకు న్న తర్వాత దానికి ఏంది ఒక మన చీప్ చిప్రూల్ డిపార్ట్ ఉందొకటి ఆ చిప్పారుల్ డిపార్ట్ ఎట్లా అంటే అండి మిషన్లు పాా ఎఫ్ఆర్ మెషిన్లు ఉంటాయి ఎఫ్ఆర్ మెషన్లు అంటే రెం ఎఫ్ఆర్ మిషిన్లు అంటే రెండు చేతులు కలిసి పడతే ఎట్లా ఉంటది కట్టని రెండు చేతులతో లే లేపోతే కట్టెలు ఎట్లా లే తాయి అగ్గో అట్లా ఎఫ్ఆర్ మెషిన్ ఉంటాయి ఆ ఎఫ్ఆర్ మెషన్ పట్టి ఏం చేస్త ది మన బె బెల్ట్ మీద వేస్తుది బెల్టు మీద వేస్తే సది ఎంత పోతుంది అంటే ఒక్కటేసారి ఎంత లోడ్ పోతుందంటే బండి అంతా కట్ట మన ఆవులది బండి ఉంటందా కచ్చలంబండి కచ్చలంబండి అంట ఆ లోడ్ తీస్తే ఎంత పోతు ఒక్కటే సారి లోడ్ అంత పోతు తది మరి మిషన్ ల కి అట్లా కొం కొంచం క చేసు క చేసుకు చిప్స్ లెక్క చేస్తాడు చిన్న చిన్న చిప్స్ చేస్తాడు చిన్న చిన్న చిప్స్ చేస్తే ఏమైతదంటే ఆ చిప్స్ లో ఏమైతాంటే చిప్స్ మొత్తం కటి కట్టే మొత్తం కటింగ్ కటింగ్ అయి మొత్తం చిప్స్ అవుతంది చిప్స్ అయిన తర్వాత మళ్ళా కో బెల్ట్ మీద వడతాయి ఆ ఇంకో బెల్ట్ మీద పడ్డ తర్వాత స్టోరేజ్ రూమ్ ఉంటది ఒకటి స్టోరేజ్ రూమ్ లో కొన్ని చేసుకుంటాడు మళ్ళా దాని డ జల్లడ కూడా ఉంటది జల్లడ పట్టుడు కూడా ఉంటది దానికి చిప్స్ ఏ సైజ్ వాలో ఆ సైజ్ ఏ మళ్ళ ట్యాంక్ ఏ సైజ్ వాలొ ఆ సంధని జల్రబడుతంది బరాబర్ సైజ్ ఎం జెతాయ్ స్టోరేజ్ అయితయి మీద బుక్ నీది ఏమైతది కింద పడుతది ఆ స్టోరేజ్ అయిన తర్వాత మళ్ళో ఒక బెల్ట్ ఉంటంది పెద్దది రెండు బెల్ట్ లు ఆ రెండు బెల్ట్ ఏం చేస్తది అంటే హలో
ఊ ఆ వింటున్నా అండి
ఆ రెండు బెల్ట్ ఏమైతాయి అంటే రెండు బెల్ట్ స్టోరేజ్ ఉన్న మాళ్లు ఏం చేస్తారు మన బులోడజర్ బులోడజర్ టాక్టర్ ఉంటుంది కదా బ్లడ్ టాక్టర్
ఊ ఊ ఊ
బ్లడ్ టాక్టర్ తోని ఏం జెసర్ చూడు మళ్ళా వేరే బెల్ట్ మీద దొబ్బుతడు స్టోరే స్టోరేజ్ అయిన మల్ని
ఓకే అట్లా ఇట్లా చేసి పేపర్ అయితే తయారయితది అన్నట్టు
అట్లా కాదండి వివరించి చెప్తేనే కదా తెలుసదీ మీక్
ఆ చెప్పండి మరి
ట్టుబిన పడిన తర్వాత అడై స్టార్ అని ఒక ప్లాంట్ ఉంటది ఉ ఆ డైస్టర్ ప్లాంట్ లా పడిన తర్వాత ఏమంటదంటే దాంట్ల మోట్ ఉన్న పంకాలు ఉంటాయి పెద్ద పెద్ద దాంట్లా పన త కెమికల్ వేస్తారు ఆ కెమికల్ వేసిన తర్వాత దాన్ని ఏంది మొత్తం మోటార్ చాలు చేసిన తర్వాత అది ఏం చేస్తంది మిక్సింగ్ చేస్తుంది మొత్తం మొత్తం ఆ ముద్ద చేసస్తాయి పేపర్ల ఎక్క చేసేస్తే ఆ చిప్స్ని ముద్దలెక్క చేసిన తర్వాత దాన్ని మొ మొత్తం ఉడికించి ఉడికించి ఉడికించి మళ్ళీ ఫైబర్లనికి వెళ్తుంది ఫైబర్లన్ని ఒక డిపాట్ ఉంటది ఆ డిపాట్ కి వెళ్ళిన తర్వాత దానికి పౌడర్ వేస్తారు ఒక పౌడర్ వ తర్వాత దాని వైట్ చిప్స్ లెక్క అయిపోతంది యాలి పేపర్ చిప్స్ ముద్ద మనం ఒక పేపర్ ని ముద్ద చేసి ఇట్లా చేసి ఒత్తుతే ఎట్ల అవుతుది
ఆ
విధంగా అయిపోతుది
ఉమ్ వింటన్నా
వింటున్నారా అండి అయితే ఆ చిప్స్ ఏమైతుదింటే వైట్ చిప్స్ అయిపోతాయి వాళ్ళ పేపర్ ముద్ద లెక్క అయిపోతాయి అయితే అది అ అక్కడ నుంచి ఏమైతుది మళ్ళా ఒక పేపర్ ఫీ మిషిన్లు ఉంటాయి అక్కడ నుంచి ఏమైతే పేపర్ మిషన్ కి పోత పేపర్ మిషన్ కి ఎట్లా పోతుంది నీళ్ళ లెక్కపోతుంది అది హీట్ వాటర్ ఉంటది ఆ హీట్ వాటర్ కి మ ఫీల్డ్ మీద పడు అనే ఏమైతుందంటే రబ్బర్ మీద ఫెల్ట్ మీద పడుడు ఆ మిషన్ ఒతు కుంటా ఒత్తుకుంట పేపర్ తయారు చేసుకుంటా వెళ్ళిపోతాంది పెద్దది వెళ్తుంది మళ్ళ ముందట రీలింగ్ పెడతాడు అక్కడ పెద్ద రీల్ ఆటోమేటిక్ చుట్టుకుంటూ ఉంటది అది ఆటోమేటిక్ చుట్టి చట్టి చట్టి ఏం చేస్తుంది మళ్ళా ఆ చుట్టిన రీల్ టన్న ఎన్నో టన్లు రీల్ చుట్టిన తర్వాత దాన్ని ఆఫ్ చేసి దాని త పక్కకు పెట్టిన తర్వాత దాన్ని ఏం చేస్తే మళ్ళ ఒక కటింగ్ మిషన్ చిన్నవి ఉంటాయి చిన్న కటింగ్ మిషన్లు ఉంటాయి ఆ చిన్న కటింగ్ మిషన్ ఏం చేస్తారుంటే ఏ సైజ మన ఫ్యాక్టరీ కి ఆర్డర్ ఏ ఏ తని టన్నులతోనీ కట్ చేస్తారండి పేపర్ని కట్ చేసి ప్యాకింగ్ అవుతాయండి అర్థమైందా అండి
ఇంకా చెప్పండి
ఇంకా విశేషాలు ఇంకేం చెప్పండి
ఆ ఈ రోజు అయితే మంచిగానే గడిస్త వచ్చిందండి నాకు
ఎట్లా నడుస్తుంది
రమజాన్ పండుగ మంచిగా న తుందండి
బట్టలర ఏమన్నా తీసుకున్నారా లేదాండి
తీసుకున్నామండి చూస్తూ చూస్తూ దినాలు మ మత్తం అయిపోతున్నాయి డేస్ తొందర తొందరగా గడిసిపోతున్నాయండి ఇంకా చెప్పండి ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయండి ఇంకా ఇంకా ఏడు రోజులు ఏమో ఉన్నాయ నకుండ
హ
అయిందండి షాపింగ్ చేసుకు తీకున్నాం బట్టలు తీసుకున్నాం మొత్తం ప్రిపరేషన్ ఫుల్లుగా అయిపోయిందండి మాది
ఇకషం విసుస్తున్నారు అ
అవును ఆ రోజే కొంచెం ఏమంటర్ సేవయాలు తీ తీసుకొని రావడం ఉంట
మీ పండుగ రోజు ఇది ఇట్లా బిర్యానీ వండుతారా అండి
ఆ అండుతామండి
అంటే చికెన్ బిర్యానీ అనా లేదు మటన్ దమ్ముబిర్యానీ
ఏ ఏ బిర్యానీ అయినా సరే వండుకుంటాం ఎవరి ఇష్టం వాళ్ళద అన్నట్టు
ఎరి ఇష్ట అంటే మీ మీది ఏమన్ ఉమ్
టుడే ఎప్పుడు లేచారు
టుడే ఇవాళనాండి ఇవాళ సెవెన్ ఎయిట్ కి ఏమో లేసిన అండి ఎయిట్ కు లేసినాయి అనుకుంటా అ ఎయిట్ ఎయిట్ క అండి సెవెన్ కు ఎయిట్ కు లే వసినాయి ఎయిట్ ఓ క్లాక్ అండి ఆ బాబులకి మన ఏమంటారు మన ఇస్కూల్ కు తీసుక ఈప్పుడు ఉంటాయి కదండి అట్లా అని క చే లేసుడ్ అయింది
వెదర్ ఎలా అనిపించంంది నిన్న నీకు ప్పు
ఈ ఎండ అయితే బాగున్నాయండి మీరు ఇట్టా ఎట్లా ఒక పొద్దులు ఎట్లా ఉంటండ్రో ఏమో మీరైతే మీరు మీ ఇంట్లో అందరూ ఇస్తారండి ఒక్క పొద్దులు
అవును అందరు ఉంటామండి మేము
అంటే ఇట్లా ఒక్క పొద్దులు ఉంటే ఇట్లా పండుకోవచ్చ అండి మరి ఇట్లా రెస్ రెస్ట్ తీసుకొచ్చా రెండు మూడు గంటలు ఇట్లా ఆ ఆ మార్నింగ్ మరి ఎన్నిటికి తింటారండి మీరు ఫాస్టింగ్ ది
తినాలండి
ఫై ఫై లోపల తినేసి
తినేసా తినేసేయాలి
ఆ
హుమ్
అంటే వేడి వేడి అప్పుడప్పుడే అప్పటి దప్పుడే చేసు వండుకొని తింటారా
అవునప్పటికప్పుడే వండుకుంటాం వండుకొనే తింటామండి
ఆ అ
హుమ్
ఓ బాగా పొద్దుగాల అంటే అంత తిన తినుడు కూడా పోదు కదండి
ఆ అంటే మాకు అలవాటు కదండి మేము చిన్నప్పటి నుంచి ఉంటున్నాం కదా
ఆ ఉంటారు కానీ కొంచెం కష్టం కష్టమే కదండి అంత పొద్దుగాలా మనం
ఆ కష్టం అనేది ఒక ఐదు రోజుల వరకు అనిపిస్తదండి తర్వాతా హాబ్ హాబీ అయిపోతది మాకు హ్యాబిట్ అయిపోతది అది తినడం
హుమ్
ఉ
ఆ అ ఎంత పొద్దుగాల అండుకోవాలి ఇప్పుడు
ఇప్పుడు కూరగాయలు ఏ ఏం ధరలు ఉన్నాయండి
ఆ
మార్కెట్లో కూరగాయలు ఏం రేట్లు ఉన్నాయండి
టమాటాలు అయితే కొద్ తక్కువ అయినాయండి అట్లేం లేదు టమాటాలు తక్కువ అయినాయండి పది రూపాల్ కిలో ఏమో అయినాయండి మ్మ్ టమాటాలు పది రూపాయల కిలో అయినావి కూరగాయలు ఏదైనా కూడా తక్కువనే ఉన్నాది ఒక రెండు మూడు రోజుల నుంచి అయితే ఈ ఈ పది పది పదిహేను రోజుల నుంచి తక్కువనే ఉన్నాయండి
ఆహా లేదు మీకు ఇష్టమేనా అన్న టమాటా కూర
టమా ట కూర ఇష్టమే అండి టమాటాలేంది ఏ కూర అండి తలండి టమాటా లేంది కూర లేదు
అవును కాని కొంతమంది అ ట ఎయ్యలట టమాటాలు చికెన్లో మటన్లో ఏ ఏసుకోలట
చికెన్ మటన్లా టమాటాలు ఏసోస్ కుండా ఎట్లా చేత్తారండి అంటే గస్
ఆ అంటే ఆనియనే కొంచెం మెత్ క్కువ ఏసుకుంటరట ఆ గరం మసాలా అవన్నీ ఏస్తాడట ఏసినంక అదే సూప్ లెక్క తయారవుతుందట మ్మ్ మ్మ్ అ అవునండి
మరి తినాలన్నా కూడా కష్టమే అది హీట్ కదా బాగా మసాలాల్ తినాలంటే ఏమన్నా లవంగాల్ది ఆ మసాలాది అట్ల ఆ బాగా ఇబ్బంది కాదండి
ఆ అందుకే మేము ఏం చేస్తమంటే పొదుగాల్లే తినేటప్పుడు దహితో తింటాం మేము పెరుగు పెరుగు
ఆ
పెరుగు ఆ పెరుగుతో తింటే బె కడు పు అనేది కొంచెం చల్లగా ఉంటదన్న ట్టు ఇంకా దాహం కూడా కాదన్నట్టు పెరుగుతో అందుకే మ్మ్ పెరుగుతోనే తింటామండి మేము
మ్మ్
మ్మ్
కనాంది మీది ఎన్ని ఉన్నయ అండి ఒక పొద్దులు
నా ఈ ఒక పొద్దులండి ట్వంటీ కంప్లీట్ చేసానండి
ఆ
ట్వంటీ అయినయి తర్వాత కొంచెం హెల్త్ ఇష్యూ వ చ్చింది హెల్త్ ఇష్యూ డై హెల్త్ ఇష్యూ ఉండడం ఇవల్ల ఇవి ఉంటలేనండి చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అమ్మ అమూల్యమైన సమయాన్ని నాకు కేటాయించి నందుకు
ఓకే అండి ఓకే అండి ధన్యవాదములు అండి మీరు కూడా మీతోని చాలా విషయాలు కూడా తెలుసుకున్నండి కొన్ని హు ధన్యవాదములండి ఓకే అండి ఓకే ధన్యవాదము